బాగున్నావా?
మ్
ఆ బాగున్నా. తిన్నావా?
తిన్నా
ఏం కర్రీ?
బ్రింజాల్
మ్ హూ
తిన్నావా నువ్వు?
తిన్నా మార్నింగ్.
మ్ మధ్యాహ్నం.
మీరాస్ యగో
హలో
మ్
తిన్నావా?
తిన్నా తిన్నా
హ్మ్
ఏం చేస్తున్నావు?
ఏం లా గేమ్ గేమ్
హ్మ్
మ్ ఏం చేస్తున్నారు.
ఏం లేదు మా ఫ్రెండ్ వచ్చింది మాట్లాడుతున్నా.
మీ ఇంటికి వచ్చిందగా
హ
మ్ హూ
ఆమె ఇన్ని రోజులు వేరే ఊర్లో ఉండె.
మిస్ అయ్యిందనేగా
ఆవును అవుతాది నన్ను మిస్
ఇంకా
ఇంకా చెప్పు వెళ్ళిపోయిండు అన్న.
వెళ్ళిపోయాడు.
ఎప్పుడు
నిన్ననే
ఉ ఉ
ఊ మీసునా ఇంకా
ఏం లేదు కొత్తగానే కూర్చున్నాం మాట్లాడుతున్నాం
ఆ ఇంకా
చెప్పాలి
చెప్పాలి నువ్వ నీ ఎగ్జామ్ డేట్ వచ్చిందా
వచ్చింది
ఎప్పుడు
నైన్త్ కొకటి
ఊ ఊ
అరే తూ బెచ్ మ బ మక నైన్త్ క ఒకటి ఉంది ఇంకా ఫోర్టీన్త్ కొకటి ఉంది
అక్కడ ఫ సెంటర్ అఫ్ ఓహో
ఊ నువ్వు ఉంటావు అప్పటి వరకు
నైన్త్ ఎప్పుడెప్పుడు
నైన్త్ కి ఇంకా ఫోర్టీన్త్ కి
ఉండను పోత
ఎప్పుడు వెళ్తవ్
ఫోర్త్
ఊ సరే నీకెప్పుడు స్టార్ట్
నాకు సిక్స్త్కి కి
సిక్స్ కి స్టార్ట్ అయితే ఫోర్త్ కి వెళి ఏం చేస్తావు ఒక టూ త్రీ డేస్ తర్త వెళ్వచ్చు కదా
అది స్కూల్ కాదు అటెండెన్స్ ఉండాలి
ఆ ఫస్ట్ డేస్ ల ఎవ్వరు రారు
ఎవరు ఎందుకు రారు మా ఒల్ అటెండెన్స్ కోసం అస్తరు క్లాస్ వినకున్న మంచిదే చచ్చి పడుకున్న మంచిదే గాని అటెండెన్స్ ఉండాలి
ఆహా
ఉ అంత ఓ షీట్
ఏమైంది
చంపేశారు
ఎవర్ నీ
నన్నే
మరి ఎలా మాట్లడుతున్నావ్
హి గేమ్ లో
నయిప్పుడు గేమ్ ఆడుతు నాతో మాట్లాడత ఇంత వ్యాల్యూ ఆ నాకు
లేలే
ప్యాంటు లో లేదు కదా అదే
నువ్వు నువ్వు చేసినావుని మాట్లాడుతున్న ఇప్పుడు
ఆహా
ఉ
నేను చేస్తే నా కోసం గేమ్ పక్కన పెట్టలేవా
గేమ్ పక్కన పెట్టాలా సరే గేమ్ పద్చేస్తా పద్చేసినా తీసేసిన గేమ్
సరే
ఇంకా చెప్పు
ఏం చేస్తుంది పెద్దమ్మ
మమ్మీ ఊరికెళ్ళారు
ఏ ఊరికి
నిన్న మ్యారేజన్ని చెప్పించూడు ఒకన్నాది
ఒక అన్నదా
ఉ
ఉహు
అంటే మా రిలేటివ్స్ మా ఇంటి దగ్గర
నువ్వు నాకు నిన్న కాలే చేయలేదు నిన్న చెప్పినా అని చెప్తున్నావు
అంటే మొన్నా చెప్పిండు కదా గిట్టు
చెప్పలే వాడు కూడా నిన్న వాడు కూడా కాల్ చేయలే
అవును నిన్న రిసెప్షన్ అయితే ఆయనను తీసుకొని పోయిళ్ళు పెళ్ళి కొడుకుని ఇలా ఇంటి తీసుకురానికి పోయిళ్ళు
ఆహా
ఉ ఒక్కన్నే ఉన్నా
దగ్గర కూడా రాలే గ్లాస్ గ్రీన్ కలర్ ఏమన్నవ్
ఏంలే మాట్లాడుకోటి
హలో
మ్మ్ ఉ
ఏమన్నావు
నేనేమనలే
ఉ మ్మ్
పిన్న ఏం చేస్తుంది
ఏమ్లే ఉత్తగనే ఉన్నది
మీ అత్తమ్మ వాళ్ళు
ఏ అత్తమ్మ వాళ్ళు
మీ అత్తమ్మ వాళ్ళు
వెళ్ళిపోయిన వాళ్ళు నిన్ననే
నిన్ననా
ఉ
ఉ
నిన్ననో మొన్ననే వెళ్లిల్లు నాకు గుర్తుకులేదు
అయ్యో మమ్మీ ఫ్రెండ్కి ఏం తెప్పించినావు
ఏం లేదామ్మన లంచ్ ఏమంటే చేయట్లేదు
ఏం కర్రీ
పప్పు
పప్పు తోని
ఇవాళ సాటర్డే మరి ఇంట్లో నాన్ వెజ్ అండరు
నేన అమ్మని అందుకే రేపు అమ్మ అంటే అమ్మ రేపు వెళ్ళిపోతా అన్నారు అందుకే వాళ్ళ
ఆహ
కల్ చల్ జాతి బోలీ ఇస్కి లీ ఏక్ దో ఘంటే కేలియే క్యూ క్యాష్ బులాయి తేరకు
కూల్ డ్రింక్స్ ఏనేది చెప్పియల
వేస్ట్ఫెలో
కూల్ డ్రింక్స్
అది తెప్పించిన
మ్మ్ ఇంకా
చెప్పాలి
చెప్పాలీ నువ్వే మా మామ్మీ దాంట్లో ఇంకా టాస్క్ వతలేవు
రిఫ్రెష్ చేస్తా ను నెక్స్ట్ వస్తే అనుకుంటా
అంటే నిన్న మొన్న మొన్న చేసిన అనుకుంటా ఈ ఫామ్ ఫిలప్స్ అన్ని
దానికి ఫోన్ పే ఎవరిది యాడ్ చేస్తున్నావు
నాదే
ఫస్ట్ యాడ్ చేయడానికి రాలే కదా
ఫస్ట్ అప్పుడు ఆల్రెడీ ఒకదాంటు ఉంద దీనికి రాదందర కాని మళ్ళా వేరే యూపీపిఐ పెట్న అదే
నీకు రెండు ఫోన్ పేస్ ఉన్నాయా మరీ
ఫోన్పేకి గూగుల్ పేకి డిఫరెంట్ యూపీఐస్ ఐడీస్ ఉంటాయి
అచ్చా
ఆ
నీదే పెట్టుకున్నావు కదా
మ్మ్ నాదే పెట్టినా
నేను కూడా వాటికి నీదే పెటుమని చెప్పినా
మరి వానది ఎట్లా పెడతాను నేను చేసిదంత నేను
ఆ నేను కూడా అదే అన్న కాల్స్ అన్ని వాడి మాట్లాడండి పాపమ్ ఎందుకు కుత్తదా
ఊహుమ్మ్ ఇంకా
ఇంకా చెప్పాలి నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను నీకే తెలియదు
అయ్యా
నువ్వే అనుకుంటూవు నేను వానకి సపోర్ట్ చేస్తా అని
వానికే చేస్తావ్ మరి
నీకే సపోర్ట్ చేస్తా
నాకు ఎవ్వర్ చేయరు
నేను నీకే సపోర్ట్ చేస్తాను నీ తర్వాతనే ఎవరికైనా
అవునా
అవును నీకు అర్ధం కాదని
ఇంకా
చెప్పు
చెప్పు ఏముంది చెప్పడానికి
మనం డైలీ మాట్లాడుకొని మాట్లాడుకొని ఇవాళ మాటల దొరకట్లే
ఉమ్మ్ నేను శివగాడికి కాల్ చేయలే అంటే నిన్నేం మాట్లాడుకోలే మనం
ఉమ్మ్ అతను నిన్న నాకు చేస్తా అన్నాడు కానీ అతను మధ్యాహ్నం వీడియో కాల్ చేసిండు గ్రూప్ పెద్ద చెట్టికి నాకు కలిపి కానీ నాకు రాలేదు మిస్డ్ కాల్ అనుంది అంతే
అయ్యో
ఆ ఇగా నేను చూడలేదు
మ్మ్ఉహ్మ నాక్కూడా చేసిండు కానీ నేను లీఫ్ట్
మ్మ్ఉహ్మ్ అతనైనా సాయంత్రం చేస్తాడు కదా కాని చేయలేదు నిన్న ఎందుకో
అన్ని నిన్న నెట్ అయిపోయింది ప్లస్ రికార్డ్ రాసుకుంటున్నా అన్నాడు
మ్మ్ఉహ్మ్ పాపం ఎవరో అమ్మాయి తోటి ఎట్లా మాట్లాడాలని చూస్తా ఉండే కానీ దొరకలేదు ఎట్ల మాట్లాడాలో
హ్ ఇంకా
నువ్వేమన్న సజెషన్స్ సజెషన్స్ ఇవ్వాల్సింది కదా ఎట్లా మాట్లాడాల్సింది
ఎవళ్ళకి
శివకి ఆ
అడు కాల్ చేస్తాలేడు కదా
మొన్న కూడా అన్ని సార్లు అడిగాను
ఉమ్మ్
నువ్వేం చెప్పాలే పాపం
అయ్యో
అ
నిన్నే చెప్పినా కదనే వాడు మాట్లాడతానే కదా ఏదైనా అయేది
ఆహా
ఉమ్మ్
నేన్‌తే ఉమ్మ్ నేను కూడా అదే చెప్పినా ఫస్ట్ నార్మల్‌గా మాట్లాడు తరువాత ఒక క్లోజ్ అయితే ఉమ్మ్ క్లోజ్ అయితే మన హా నాది చెప్తే నేను అట్లా బేసిక్ నార్మల్ డీటెయిల్స్ అడగను ఏమన్నా
ఉమ్మ్
డైరెక్ట్‌గానే ఎక్కువ అడుగు ఇది ఉంటే చెప్పు అని అంటున్న డైరక్ట్ ఎక్కువగా అడితే ఎవరు మాట్లాడతార అని చెప్తున్నా అతని ఏమంటాను ఫస్ట్ ఎళ్ళి ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగేస్తా అంటున్నాడు ఫస్ట్ ఎళ్లి ఇన్స్టగ్ర్రామ్ అడి ఐడికె అడుగుతే దొబ్బెయ్ అంటారని చెప్పిన
ఉ
తుస్ నార్మల్గా ఏ కాలేజ్ ఏ గ్రూప్ అట్లే ఏమన్నా నార్మల్ గా స్టార్ట్ చేస్తే కొంచెం కన్వర్జేషన్ ఎంబిల్డ్ అవుతది ఆ తర్వాత తో స్లోగా స్లోగా తీసుకోవచ్చు ఇంస్టాగ్రామ్ ఐడి అని చెప్పిన అతను లేదు నేను కాలేజ్ గ్రూప్ వన్ అడగనా అంటున్నాడు
స్టోర్ మాట్లాడాలి ఏదన్నా ఒకటి బయట
అతనికి ఇప్పుడు కొంచెం హోప్స్ ఉన్నాయంట సెట్ అవుతది అని కానీ మల్ల ఏమో అని అంటున్నాడు
స
చెయ్యాలి అనిపిస్తుందంట మళ్లీ చేయడం అవసరమా డౌట్ కూడా వస్తుందంట మొన్న నైట్ నువ్వు ఇంకా కిట్టు కట్ చేసిన తర్వాత టెన్ వరకు మేము మాట్లాడింది అంతా ఇదే సోది
ఆ
సరే నేను మళ్ళీ చేస్తా
ఓకే బాయ్